హలో
ఏం లేదు ఏం జేత్తళ్ళు
ఏముంది ఎంలే తిన
తిన్నారా
ఊమ్
హలో
హలో ఇనబడుతుంద నా వాయిసు కట్టు గాలే ఆ తిన్నాం తిన్నరా మీరు
ఆ తిన్న ఇంతసేపే
ఇంతసేపు మా ఫ్రెండ్ కాల్ జేషింది
ఆ అర్ధం గవట్లా
ఇంతసేపు మా ఫ్రెండ్ కాల్ జేసింది
ఆ
ఊమ్ సిటీల్లున్నరాట వేస్టే ఇక్కడుండడం
కట్ అవుతుంది వాయిస్ ఇనబడట్లే సరిగా
సిటీకి ఏళ్లిళ్ళలట ఇక్కడ ఉండడం వేస్టు అంటను కనప గుబులు గుంది మంచిగా లేదని జెప్తంది
ఆహ
ఊమ్
ఎందుకు అక్కడ ఏం పని జేసుకున్నరు మరి
ఆయనకు జాబు మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల బయటకి ఒయిల్లు
ఊమ్
ఇక ఎంతయినా ఊళ్ళు ఉన్నట్టు ఉండది గద
అవును ఉండదు
ఉండదు మై గాడి ఒయి పిల్లలతోని ఇబ్బంది వడ్
ఉమ్ ఏమో సిటీకెళ్తే పిల్లల ఫ్యూచర్ బావుంటదని కొంతమంది అన్
ఉ ఉమ్ కానీ ఇగ మహా ఇంటికాడ ఉన్నది వేరు అక్కడ ఉన్నది వేరుగా
అంటే ఇంటికాడుంటే వేర్ రే అంటే ఎట్లా కొంచెం ప్రశాంతంగా ఉంటది అది మనకు తెలివన్ ప్లేస్ అదొకటి ఇదొకటనేసి రీజన్లు ఉంటయి గనీ కానీ సిటీకి వో తే ఏదో ఒక చిన్న పనైనా యేసుకొని ఉండొచ్చు అన్న దీమాతోటి టూడ వెళ్తారు గద చాలా వరకు సిటీకి
ఊమ్ సిటీకి ఓయి ఇబ్బంది వడుడు తప్ ప్ప ఏం లేదు వున్నులేనైనా మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు
అప్పుడు
పోతళ్లు చాలా మంది అట్లనే ఒతళ్లు ఫ్యూచర్ కు కోసమే ఉమ్ ఇగ ఇక్కడ విలేజ్ లో ఉంటే ఏమొత్తంది ఏం
ఆ ఇగ ఈ విలేజ్లా వున్నా కష్టపడి ఏశే పనికి ఎవర బొతం, ఎవరు జేయగలుగుతాం ఆని. ఎ ఆ, సిటీకెళ్తే? ఏదన్నా చిన్నపాటి పని ఎసుకున్నా, నీడకుంటాం గదా. అన్నట్టు, ఆలోచన తోటి చాలా మంది వరకి ఎల్తున్నారు.
కానీ, సిటీ కంటే! హ్మ్మ్, ఊర్లే బెటర్. చానా గ్రామాలే బెటర్.
గ్రామాలే బెటర్! కానీ. ఆ, ఇప్పడ జనరేషనల్ అయితే. ఎక్కు సిటీ కల్చర్కే ఇష్టపడుతున్నారుగా? పోవడానికి అని ఉండడానికి గాని.
అసలు ఉన్న ఊరుని విడిచిపెట్టి వెళ్దాం అంటే, ఇగ వేస్ట్ ఏ. హాల్లో. వినబడుతునది, నాకు వయిసు.
నాకు, కట్ అయితంది గా వాయసు.
నదేం లేదు. ఊర్లో ఉండడమే బట్టరు, అన్ని విధాలుగా దొరుకుతాయి. అన్ని విధాలుగా మన, మనకు చుట్టూ పక్కల గుడా ఉంటారు.
పక్క వాళ్ల పా, మాట్లాడ్డం గాని అన్నిటి లా. గ్రామాలలోనే మంచి ఉంటాది సిటీలాల్. లా. ఎవరు ఎలాంట వోళ్లో తెలివదు, ఉ అవసరానికి ఓ తీరులో ఉంట. ఇటా అంటారు పక్కా
దీన్ని గానీ వచ్చి చూడరు. చూసేవాళ్లు గూడ ఉండరు.
ఉండరు, పట్టించుకోరు. ఆ, అక్కడ ఇగ. ఎవరి లైఫ్ వాళ్లది అన్నట్టుగా, వాళ్ల స్వార్థం వాళ్లు చూసుకునే, ఎవరి పని వాళ్లు చేసుకుంట. లావు, ఉంటంటూ.
ఉంటారు. కనీసం మాట్లాడే, వాళ్లు గూడ ఉండరు.
కనీసం, మాట్లాడరు మందలి. టూ. ఆ, మరి ఓకేనా అన్నట్టుగా. ఇంటి పక్కనే గదా, కనీసం పలకరిద్దాం అన్నట్.
నేను ఎక్కడ ఉండాలో, ఏమైనా పొద్దున్న లేశి పోవుడు ఎవళ డ్యూటీ ఎళ్లాలి ఏసు.
వేసుకున్నాడు, మళ్ల సాయంత్రం రావడం. మళ్ల వాళ్ల. వండుకొని తినడం.
తె ఒక, ఏదన్నా చిన్న విషయం.
యో, గ్రామాల్లల ఎట్లా అంటే? పరిచయాలే ఇగ. చిన్న చిన్న పరిచయలుగానే, అందరు బంధువులులేకనే కలిసిపోయి ఉంటుంటారు.
హ్మ్మ్.
ఏ చిన్న సమస్య వచ్చినా ఒకరికొకరు మాట్లాడుకొని, దానికి సిచ్చు. అంటే సొల్. సొల్యూషన్ ఏంటిది? మనీ గా ఆలోచించి మరి ఉంటాంటారు.
హ్మ్మ్. వాళ్లు ఎంతమంది ఉన్నా, మంచిగా మన. బంధువుల్లాగానే అనిపిస్తది.
అవును. మనగా, రిలేటివ్స్ కాకపోయినా చిన్న చిన్న బంధుత్వాలు కలుపు. కొన్ని చుట్టాల్లాగే అందరూ కలిసి ఉంటార గ్రామాలల.
ఇగ పోయినా గానీ, ఒకరి కొకరు. కుండలు సహాయం చేసుకుంటారు, హ్మ్మ్. ఇప్పుడు అంతా మారిపోయింది జనరేషన్.
హ్మ్మ్, ఎక్కువ ఇగ జనరేషన్ లాల. లా సిటీ కల్చర్కే, ఇష్టపడి సిటీకే పోతున్నారు. గ్రామాలలో ఉన్నా గూడా ఏం. పని చేసుకోలేము, ఏమి ఇన్కమ్ ఉండట్లేదని.
ఉన్నా ఏసేమీ. ఎందుకీ? ఎవరి కొకరు. అదే మంచి ఏదన్న జాబ్ జూసుకుంటే.
వి వినబడట్లేదు? కట్ అయితుంది.
హలో ఆ ఇప్పుడు ఇనబడుతుంది
కట్టయితుంది ఇనబడట్లే హలో
నాకైతే క్లియర్గనే ఉంది
ఒక్కసారి గట్టి ఇనబడుతుంది ఒక్కొక్కసారి అసలే ఇనబడ్తలే
సిగ్నల్ ప్రాబ్లమ్
హెలో
హలో నాకైతె వినబడతాందె కరెక్ట్
ఏమో మరిే సౌండ్ కరెక్ట్ వినబడట్లే ఒక్కొక్కసారి వినత్తడి ఒకసారిే మొత్తం పోతాంది వాయిస్
ఇప్పుడు ఎవ్వరు ఎక్కువ శాతం ఉండలేరు ఏమైనా పెద్దోళ్ళు ముసలోళ్ళే ఉంటారు
ఏ గ్రామాలలో ఉంటే ఏదన్నా మోటి పని చేసుకోవల్ిసి ఉంటది పశువులను చూసుకోవడమా వ్యవసాయం చేయడమా ఇగ అంతకు మించి ఆప్షనల్గ ఏముంది అదే సిటీకి వెళ్తే షాప్లలో ఉన్నా బట్టల షాప్లోనైనా లేకపోతే ఇంక ఏదన్నా షాప్ పిల్లలు ఉన్నా కూడా నీడకుండి చిన్న చిన్న పని చేేసుకుండా డబ్బులు వస్తాయి ఇక ఇక్కడండి ఈ కష్టపడాల్సి వస్తుందని పోతున్నారు
హ కానీ ఎంతయినా సిటీ కంటే విలేజెసే చానా బెటర్
వినబడట్లే
ఇన ఈ అయినా మంచిగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకు
ఆ మంచి సెలబ్రేట్ చేసుకుంటారు గ్రామాలల్లో
ఏదైనా చిన్న గొడవ అయినా పది మంది ఉండి దాన్ని కలిసి పంచుకుంటారు ఏదన్న వెనుక ఎవ్వరు లేని వారు చనిపోయినా గాని ముంగడవాడి అన్నిీ ముందుండి ఎవరు లేనట్టుగా అందరు ఉండి ఆ కార్యక్రమాన్ని చేస్తారు
ఆవును
ఏ పండగయిన్ ని చుట్టాలుక్క పెళ్ళిళయినా గాని ఒకరి ఇంటికిొకరు వెళ్ళి సొంత బందువులాగ పనులలను వేసుకొని మంచిగా ఆ పెళ్లిిని సంబరంగా జరుపుకుంటారు
ఒకరి ఇంట్లో పెళ్ళిలైనా అందరు కలిసిపోయి అదో పని ఇ ర పని చేసిన ఆసర అయి తాంటె
అదే సిటీల్నో అయితే అసలు మనల్ని పిలిచి
కట్ అయితాంది ఇనబడట్లె అసలు
అదే సిటీనయితే మనల్ని పిలిచేవారు ఉండరు చూసేవారు ఉండరు
ఆ పక్కింటోల్లు కూడ పట్టించుకోరు మనకేం అవసరం వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు
అసలా రూముల ఒకరు చనిపోయి ఉన్నా గాని పక్క రూము వాళ్ళకి తెలివకుడా ఉండే సిచ్యువేషన్లు వస్ అసలు చూద్దాం అన్నా గాని ఎవరు నా అనుకునే వాళ్ళు ఎవరు కనబడరు ఉంటారు ఇక బతుకుతారు కేవలం డబ్బు కోసం
య్ పైసల్ద కో మే చూసుకుంట అంటారు వాళ్ళది వాళ్ళు వాళ్ళది వాళ్ళ అవసరమే అంతేగా ఎవరి గురించి పట్టించుకోకుండ ఉంటాంటె
ఉ డబ్బుకే తయారవుతారు జనాలు
ఉమ్
డబ్బు డబ్బు కోసమే పరిగెడతాళ్ళు
ఆ ఇగ రోజు డైలీ ఉంటది వాళ్ళ పైన ఉన్నోళ్ళకి ఆన్సర్ చెప్పాలి గదా రోజు వర్క్ రోజు వెళ్తనే ఉంటారు. ఒత్తనే ఉంటరు మళ్ళీ పొద్దున్న లేత్తే మళ్ళ పోవడమే పని ఉంటాంటది.
కుటుంబాన్ని నడపడం కోసం ఇగ కొంత ఆనందాలు వదిలేసుకొని కూడా జీవితాన్ని నడిపించేటోళ్ళు
ఉమ్ ఇగ ఇంట్ల సిచ్యువేషన్ బాలేక పోయి అక్కడి పోయి ఇబ్బంది పడుకుంటా చేసుకుంటా ఉండేటోళ్ళు చా నామంది
అట్లా ఎన్నో కుటుంబాలు ఆ పరిస్థితుల వల్ల గ్రామాల నుండి సిటీలకు కూడా పోత
వినపడట్లేదు
అట్లా ఎన్నో కుటుంబాలు పల్లెటూళ్లను వదిలి సిటీలల్ల గూడా బోయి సెటీల్ అయినోళ్ళు ఉన్నరు
ఆ ఇక్కడ ఏం పనులు ఉన్నాయి మనం జేయగలిగేటివి ఏం లేవు అనేసి అక్కడికి యెళ్ళి బతుకుతాం చాలా వరకు
చేసినోళ్ళకే చేతనైత లేదు మేం ఏం జేయ్యం ఈ ఎండక
ఉమ్ మనం జేయ్యలేం మనవల్ల గాదనేసి
అని చానా మంది సిటీకి పోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు కాని సిటీలా ఉండేది
ఇనబడ్తలే
ఎంతయినా సిటీల ఉండేది సిటీయే
ఆ సిగ్నల్ లేదనుకుం
అప్పుడున్న పల్లెటూళ్ళు గూడా ఇప్పుడు అంతగానం లేవు అంత మారిపోయినయ్
పల్లెటూరులో గూడా సిటీ కల్చరే అలవాటు జెస్
అంత కొత్త టెక్నాలజీతోనే
ఊరోళ్ళు గూడా అంతా మారిపోయిల్లు కొత్త అంతా టెక్నాలజీ అంతా సిటీ మాదినే బతకతాళ్ళు అప్పుడున్న పల్లెటూళ్లకు ఇప్పుడున్న
యెనకట ఇంటికాడ ఉండి ఆ వ్యవసాయం అది చూసుకున్న పశువుల కోవలు వ్యవసాయాని కోవలు అట్లా పోతుండే
ఉమ్
ఇప్పుడు అట్ల ఎవరు జూసుకుంటారు అందుకే ఇగ ఇంకా ఇంటికి ఒక ఎద్దు బర్లో అట్లుండేటియ్ ఈయాల రేపు ఎవరి కాడ ఉంటున్నాయి అట్లా
ఉమ్ అవన్నీ మారిపోయినాయి.
వినబడట్లే
అన్ని మారిపోయినాయి జనరేషన్తో సహా మనుషులు గూడా మ